హలొ
హలో ఎవరండి మాట్లాడేది ఎం చేస్తున్నారు మ
పేరు ఐశ్వర్య మీరు
మా పేరా
హా అవునటనిపించింది
తిన్నరా అం
అహ తిన్నామండి మీరు తిన్నారా
తిన్నామండి కూరడగాల్న ఏం కూరలండి
మాయా ఇవాళ ఆలు ఆలు టమాటా చేస్తున్నారండి
ట్లు ఉన్నాయ అండి
మీరు విన్నారా
తిన్నామండి
ఏం కర్రీ
ది చి పప్పు
పప్ప మీరే జేసారా అండి
అవునండి
అంకుల్ జేసారా మీరు జేసారా
సరేండి
అవునా
ఉమ్
ఇంకా అందరు బాగున్నరా అండి
అవునండి మీరండి
ఆ బాగున్నామండి
అక్కడ ఎండలు ఎలా ఉన్నాయండి
చాలా కొడుతున్నాయండి
ఎట్లాండి బానే ఉందండి
ఎండ బాగ కోడుతుంద మీ
హా అ
అవునా ఎక్కడా ఏ ఊరు మీది
మేమ అదా ఏమో మరి
హ
ఊరు పేరు ఎందుకండి
జశ్ నార్మల్గా అడుగుతున్నామండి
అ చెప్పమండి మేము
అవును నో ప్రాబ్లమ్ నో ఇష్యూ అండి మేమ మాది వచ్చేసి కర్ణా కర్ణాటకలో ఉంటాం అండి మేము.
అహా ఆ ఇప్పుడు ఎక్కడున్నారు అంటున్నా
ఇప్పుడు మేము కర్ణాటకలోనే ఉన్నాం అండి
అవునండి ఆహా ఉమ్ ఇంకేంటండి విశేషాలు
ఆ అండి
ఇంక విశేషాలేంటి
చెప్పాలి మీరే అండి
ఏమున్నాయ్ అండి మా ఊళ్లే మామూళ్లే
హా ఏంటండి
చెప్పాలి మీరే
వాతావరణం ఎట్లుందండి ఇక
వాతావరణం వేడి వేడిగా నైట్ అయితే కూల్ కూల్ గ
హా ఏమన్నా స్నాక్ చేసుకున్నారా మరి
స్నాక్స్ ఇట్లేంలేవ్ మామూలుగ వంట చేస్తూ తినేసినం
అవునా అ డిన్నర్ అయిపోయిందా
అయిపోయింది
అవునా ఎంత మంది ఉంటారండి మీరు
టు నంబర్స్
ఫ్యామిలీ ఓన్లీ టూ మెంబర్స ఏనా
ఇంట్లో ఉండే టూ నంబెర్స్ ఫ్యామిలీ ఫోర్ మెంబెర్స్
ఫ్యామిలీ ఫోర్ మెంబర్స్ అ అవునా ఇందర్ డాటర్స్ ఏనా
ఓ ఓ డ సన్ను డాటర్
అవునా అంకల్ ఏం చేస్తారండి
ఒ అంకుల్ జాబ్ జెస్తారు
జాబ్ చేస్తారా ఎక్కడ ఇక్కనేనా మీ దగ్గరేనా మరి అవున్ టాప్ స్టేషనా
మీరేం చేస్తారు
ఏం లేదండి మేము ఇంట్లోనే ఉంటాం
ఉమ్
మ్ ఇంకా
చెప్పటే
మీకు ఎవరంటే ఇష్టం అండి మీ ఫ్యామిలీలో
ఎవరంటే ఇష్టం అంటే ఏమ్ చెప్తారు
అంటే డాటరా ఐదర్ సన్న ఇట్లా ఉంటారు కదా
ఇద్దర్ సేమ్
ఇద్దరా ఎవరైనా ఒక పేరు చెప్ పండే ఎవరైనా ఒకరు డాటర్ అ సన్ అ ఎంతేనా అ అ ఎంతైనా అమ్మ వాళ్ళకి సన్న సన్న పైనే ఉంటది కదా
ఉంటది కాని అట్లా ఎమి ఉండదు ఇద్దరు సేమ్
ఇద్దరు సేమెనా ఆహా చదువుకుంటున్నారా వాళ్ళు అవునా
మీర్ చదివిండ్రా
హా చదివినమండి మాది అయిపోయింది మ్ అయిపోయింది ఏం లేదు ప్రస్తుతానికయితే ఇంట్లోనే ఉంటున్నాం మేము ఇంకా ఉమ్
ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్
మేమ వచ్చేసి ఫోర్ మెంబర్స్ ఉంటాం అండి హ్మ్మ్
వాళ్ళంతా ఏం చేస్తారు ఖాళీగానే వాడుంటార
అవునండి
మ్ హు
ఉమ్
తిన్నార వాళ్ళందరూ
హ అండి
వాళ్ళందరు తిన్నారా
వంట చేస్తున్నారు ఇప్పుడే మాక్ ఇక్కడ ఉమ్ మా సిస్టర్ ఇప్పుడే చేస్తుంది వంట
ఎం వంట చేస్తాంది
ఆలు టమాటా కర్రీ చేస్తుంది
మమ్
విత్ వయిట్ రైస్ తోటి ఆహ్
డేలి ఉంటదా వైట్ రైస్ డైలీ వైట్ రైస్ యేన
ఉహ్
ఏమన్నా వెరైటీగా చేస్తదా
వెరైటీ అంటే కిచిడీ టైప్ గా చేస్తుంది అప్పుడప్పుడు
టేస్ట్ బాగుంటాయా తిట్టేటట్టు
ఆ
టేస్ట్ బాగుంటాయా
ఉంటాదండి బానే ఉంటది ఇంకా
చెప్పాలి
నువ్వే చెప్పాలింకా
ఏమున్నాయి మీ చుట్టపక్కలోలందరు ఎలా అంటారు
అందరు బానే ఉంటారండి మాతో పాటు మాతో పాటే ఉ మీకు అక్కడ
పర్లేదు
ఓకేనా అంటే మీరు రిలేటివ్స్ ఉంటారా అక్కడ మీకు మీ ఉర్రు
టరు
అవ్నా
మా సుట్టూ రిలేషనే
హా
మా చుట్టూ వాళ్ళే ఉన్నరు
అవ్నా ఆహా మీరు సిస్టర్స్ ఎంతమందండి సిస్టర్స్ బ్రదర్స్
త్రీ నెంబర్ సిస్టర్స్ టూ నంబర్ బ్రదర్స్
అవ్నా
ఉ
నిద్రోస్తుందా అండి మీకు అయ్యో ఏం పర్లేదులేండి మాతోని మాట్లాడండి మీకు నిద్రపోతుంది
సరేనండి
ఉ ఇంకా చెప్పండి
ఇంకా మీ-మీరేంత మంది సిస్టర్స్ బ్రదర్సు
మేమైతే మొత్తం ఒక టెన్ మెంబర్స్ దాకుంటాం మా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ తోటి
మా పర్లేదు చాలా జనాలే
అవునండి అంటే మేము కజిన్స్ కదా ఇంగట్లానే ఉంటాం ఇంకా ఉ
బా కలిసిపోయింట్రా తన్నుకుంట్రా
ఆ ఆ
కల్సుంట్రా తన్నుకుంటారా
కల్సే ఉంటాం మేమందరం మా దాంట్లో ఫైటింగ్స్ ఏముండవు అండర్స్టాండింగ్స్ ఉంటాయి అన్నీ
ఓకే పర్లేదు
ఆ
అందరు ఒక దగ్గరే ఉంటరా విడివిడి గుంటార
అంటే ఇగ అందరు ఒక్కొక్కక్క దగ్గర ఉంటారిగా సిస్టర్స్ బ్రదర్స్ చదువుకోవడానికి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉంటారు ఇంగ వాళ్ళు బ్రదర్స్ అయితే సిస్టర్స్ అంటే ఇగ ఇంటి కాడనే ఉంటారు ఒకే విలేజ్లల్లో హుమ్
అందరు ఎప్పుడు కలుస్తరు మరి మీరు?
ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇట్లాంటివి ఉంటయి కదా ఒకేషన్స్కి ఆ టైం లో కలుస్తామింగ ఉమ్
ఫుల్ ఎంజాయ్ చేస్తారా?
ఆ
ఎంజాయి చేస్తరా ఫుల్లుగా
చాలా ఎంజాయ్ చేస్తాం ఇంగ ఇంకా టెన్ మెంబర్స్ అన్నప్పుడు చాలా ఎంజాయ్మెంట్ ఉంటది కదా అయిన
హు
అట్ల హ
వాళ్ళందరు పోన్చేసి మాట్లాడతరా మీకు?
ఆ చేస్తారమ్మ మేము డైలీ వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం. ఆ
అందరు ఒకటే కాల్కి ఎత్తుతారా లేకపోతే అసలు లేట్ చేస్తారా?
లేదు మేము ఇట్లా చెయంగనే ఇట్లా లీఫ్ట్ చేస్తరు వన్ రింగే మాది
అంత వెయిటింగ్ లో ఉంటది అన్నట్టు
ఆ ఎప్పుడెప్పుడు చేస్తామా, ఎప్పుడెప్పుడు గ్రూప్ కాల్ ఉంటదా, అనేది మేమే వెయిట్ చేస్తాం ఇంగ. ఈవినింగ్ ఈవినింగ్ ఫై అయ్యిందంటే టే గ్రూప్ కాల్ వస్తది. మాకు ఫైవ్ టు సిక్స్ లోక్ మధ్యలో ఇగా
ఊహు
నా టైమ్ లో మనం ఏమన్నా పని ఉన్నా కాని ఆపేసి మరి వాళ్ళతో మ మాట్లాడుకుంటాం ఇంకా మేము
ఉహు ఆ టైమ్ లో అట్లా సెట్ చేసుకున్నారా?
ఏంది అట్ల వాళ్ళకు రిలీఫ్గా ఉంటారు వాళ్ళు ఆ టైమ్ లో ఇగ చదువు కూడా అ అయిపోయినంక వచ్చిస్తారు కదా ఇంటికి రూమ్ కి ఇంగ ఆ టైమ్ లో చేస్తరు ఇంగా
బ్రదర్స్ ఎంత మంది సిస్టర్స్ ఎంత మంది?
బ్రదర్స్ ఫైవ్ మెంబర్స్, సిస్టర్స్ ఫైవ్ మెంబర్స్ ఉంటరు దాంట్లోటూ టూ మదరరిం ఉంటారు సిస్టర్ ఇన్ లాస్ ఇంకా ఉంటారు ఇంగ ఉత
ఇంతరిట్ల మీకు ఎవరంటే ఇష్టం మరి?
మా దాట్లన మా దాంట్లోనయితే మొత్తం పిన్ని కూతురు ఉంటరు హ
ఇంకా
ఇంకా చెప్పాలి మీరే
వాళ్ళందరు మీ ఇంటికొస్తారా లేకపోతే మీరు వాళ్ళింటికి ఎళ్తరా?
సమ్మర్ సీజన్ లో కాబట్టి వాళ్ళు ఒకసారి ఒస్తారు. మేము వాళ్ళ ఇంటికి ఎళ్తాం ఇంగా అన్ని న్ని చూ అని చుయి చూసేసుకొని ఒస్తాం ఇంగ ఒక త్రీ డేస్ ఇక్కడ అంటే ఒక టూ మెంబర్స్ చిన్నోళ్ళు మిగతా వాళ్ళందరు పెద్దవాళ్ళే ఇంగా
మరా చిన్నపిల్లల్ని మీ గ్రూప్ లో జాయిన్ జేసుకుంటర
జాయిన్ జేసుకుంటాం కదా ఆ వాళ్ళు మాతో పాటే ఉంటరు య
న వాళ్ళు చిన్నగున్నారు గదా అనేసి ఏమన్న పక్కకు పెట్టేస్తారెమో అని గున్నారు గదా అని పక్కకు పెట్టేస్తారా
ఓ లేదు మేమందరం ఈక్వల్ గానే ఉంటాం ఇంగ ఓకే అండి నాకు కొంచెం పని ఉంది నేను తర్వాత కాల్ చేస్తా మీకు
ఓకే
థ్యాంక్ యూ బామాట్లాడుతున్నారు మీరు గూడ
ఓకే
ఉంటా అండి థ్యాంక్ యూ బాయ్
ఓకే బాయ్
బాయ్ అండి
బాయ్ బాయ్ ఉన్నర లైన్ల
హ కట్ చేయండి మీరు